హలో
హాయ అండి
ఉ ఓకే వచ్చిందెన్నీ కాల్స్
ఆ వచ్చాయి మూడు అది నై మాట్లాడుతుందిన్నారా ఏం లేదు టీవీ చూస్తున్నాను
తిన్నరా
ఉ తిన్నాను
ఏం తిన్నరండి
ఈరోజు మాది వచ్చేసి టమాటో చారు
ఇంతకుముందే చిక్కుడుకాయ అన్నారు కదా అబద్దం ఆడుతున్నారా
అర్ధం కాలేదు
ఇంతకు ముందే చిక్కుడుకాయ కూర అన్నారు కదా
లేదు లేదు అంటే అది ఇప్పుడు డాడీ కోసం అది మార్నింగ్ తిన్నది చెప్ ప్పుంటన్న కాదు
ఓకే ఓకే రేపు శ్రీరామ నవమి గదా ఏంటి
రేపటి ప్లాన్స్ టెంపుల్ కి వెళ్ళాలండి మార్నింగ్
ఉ ఏ టైంకండి
ఇంక మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ కాదు లైక్ కళ్యాణం జరిగే టైం కి మమ్మీ తీసుకెళ్తది ఇక నేను ఇంట్లో ఉన్న కూడా పా ఆ టెంపుల్కిి పోదామని తీసుకొని పోతది ఒక లెవెన్ కట్లా టెన్థర్టీ
మంచిగా వెళ్ళి ప్రసాదం తింటారండి ఇక
అవునండి అన్న దానం పెడతారండి గుళ్ళో అక్కడనేే తింటాను
ఓకే ఓకే మంచిగ అన్నదాన మంచి తినేసి వస్తారాండి
ఎవలు
ఏ టైపు లైక్ వెజ్ ఇస్టమా నాన్ వెజ్ ఇస్టమా మీకు
రెండ్ తింటనండి అట్లే ఏమేమి లేదు ఒక టూ డేస్ వెజ తింటాం త్రీ డేస్ నాన్ వెజ్ తింటాం
మీట్ లో ఏమేమి మీట్స్ తింటారండి మీరు
ఏమేం
మీట్
ఆ చికెన్ మటన్ ప్రాన్స్ క్రాబ్ మటన్ లొ బోటి తలకాయి బీజ నాట్కోడి
అంటే మీరు అన్ని తింటారు ఒక మనిషిని తప్పిించి అన్ని తింటార అనమాట
లేదండి ఓన్లీ చికెన్ మటన్ ఫిష్ గివే తింటాం మనుషులనే మరియు కొన్ని కొన్ని ఉంటయి గదా అనిమల్స్ అవి తినం మేము
అవి ఓన్లీ కాదండి అవి అన్నీ అండి ఫిష్ క్రాబ్ ప్రాన్స్
అవన్ని మంచివి అండి అవి హెల్త్ హెల్త్ కి ఎంత ప్రోటీన్ తెలుసా ఫిష్ తింటే కండ్లు మంచిగా కనిపిస్తాయి దాంట్లో ప్రోటీన్ వాల్యూస్ దాంట్లో క్యాలరీస్ బాగుంటాయి
మీకు కళ్ళు మీకు కళ్ళు కనిపిస్తాయండి బాగా
అవునండి బాగా కనిపిస్తాయి ఎంత దూరంలో ఉన్నా కూడా కనిపిస్తారు మీరు ఫోన్ మాట్లాడుతున్నరండినాతో
ఆ లేదు ఏం పని చేస్తానో చెప్పండి ఫోన్ మాట్లాడుతు
అది మా కెలా తెలుస్తదండి
మీరే కదండి కనిపిస్తుదన్నారు ఎంత
అది నా చుట్పక్కల నా సరౌండింగ్ ఎవరు ఎవరు ఏమన్నా ఉంటే ఏమ కొనపడుతుంది మీరు ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటారు ఇలా అనిపిస్తుంది చెప్పండి
మీ పక్కింట్ల అంటి వాళ్ళ కూతురు ఏం చేస్త
ఆ నా చుట్పక్కల నా సరౌండింగ్స్ లో నైను ఉన్న రూమ్ లో ఏమన్నా అడుగండి చెప్తను
మీ బెడ్డు కింద ఆ మంచంలో రెండు చెక్కల్లోపట ఆ పురుగులు ఏం చేస్తాన్నాయ చెప్పండి
ఇంట్లో బడ్డి కింది చెక్క ఉండేవండి మీ మన్నం చేయిపంచాను కొద్ది ఇప్పుడే పురుగువట్లేదు ఇంకా
పొరుగు పట్ల అంటే మీకు కళ్ళు బానే కనిపిస్తున్నాయి అన్నమాట
వు అందుకే మీరు కూడా తినండి ఫిష్ బాగా తినండి మీకు కూడా బాగా కనిపిస్తాంది
నేను తి నాకు ఫిష్ అంటే నేను తింటగానే ఫిష్ నకడికి రాదండి ఉరికిపోతుంది
ఎందుకు
అంటే దానికి భయం అండి అ లేదండిి
ఎందుకు
మీరు పోయారండి
మీరు వెళ్ళారు ఇప్పుటి దాకా ఫిషింగ్ కి
వెళ్ళానండి మా డాడీనళ్ళ అదే ఫీల్డ్ నార్మల్ గా మా మామ వాళ్ళు చెరువు దగ్గరకు వెళ్తూ ఉంటాను కానీ నెన్ ఎక్కువ పట్టింపు వాళ్ళు పడ్తుంటే చూస్తా
పట్టణం మంచించిగా ప్రజస్ జ
అవు
హు ఇంకేం చేస్తుంటారండి మీరు ఫుల్ డే ఇంట్లో
కాలి అండి ఏం చెయను వర్క్స్ ఇట్ వర్క్ వేసి వ అట్లా రెస్ట్ తీసుకుంటాను కొదిసేపు మళ్ళీ వర్క్ చేసుకొని
రేపు మరి ఏం చేద్దాం అనుకుంటావ్ టెంపుల్ నుంచి కేళ్ళీ ఇంటికి వచ్చినాక
రేపు గుడికి కెల్లాక ఇంటికి వచ్చే వారికిే ఈవినింగ్ టూ త్రీ అయిద్ధి సో మా ఫ్రెండ్స్ తో అట్లా ఫోన్ మాట్లాడి కొద్దిసేపు ఏమన్నా మూవీ చూద్దాం దురంరం చూద్దాం అనుకుంటున్నా దూరంధం వన్ చూసినక టూ చూద్దాం అనుకుంటున్నా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా తెల్సండి
ఇప్పుడు మాట్లాడవ్
చెప్పింది ఇంతవని కొద్దిగా డౌట్ వచ్చి ఒక్క విషయంలో కాల్ చేశాను వాళ్ళ అక్క కాల్ చేయమని చెప్పింది కాన్ఫరెన్స్ నుంచి కాల్ పెట్టాము మేను సో కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు మళ్ళీ తర్వాత చేసింది చెప్పింది ఉన్నా రేపు నాకు తనకి ఏదో ఎగ్జామ్ ఉందంటా ఒకే అని చెప్పేసి ఒకే ఒక్కమీ ఏం వండుతున్నారు అండి
మా ఫ్రెండ్ వండుతున్నాడేమో
ఒకసారి చెక్ చేసుకోరా గుర్తు చేమని చెప్పారు నేను మర్చిపోయాను
ఇక్క నుండి
నాకు జాబ్ రాకపోతే చెప్తాగు
సరి కలపండి
చిన్న ప్లేట్
వెళ్ళిపోమంటారు తాలింపు లాస్టుకు ఏస్తారండి
లేదండీ ఆల్రెడీ ఏసెసామ్
తాలింపు లాస్ట్ కి వేస్తారా అండి తాలింపు నాకు
లేదు ఆల్రెడీ ఫ ఫ ఫస్ట్ ఏసేసారు
ఏ తె ఎసేసినార
ఓ ఆ
హు ఏం చేస్తున్నారండీ ఇంకేంటి మరి విశేషాలు
చెప్పాలండి లేదు రాదండి అం ప్యూర్ తెలుగు తెలుగు ఎట్లా అంటే మంచి మాట్లాడత తెలుగే
తమిళ్ పెసరదే
ప్చ్ లేదండి
ఎందుకండి తమిళ్ రాకపోతే ఎందుకండీ మీరు ఇండియలో పుట్టి
మేం మేం తెలంగాణలో పుట్టాం కాబట్టి మాకు తెలుగే అండి మనా మదర్ టంగ్ అండ్ సో మదర్ టంగ్ ఇడిచిపెట్టి వేరే టంగ్ మాట్లాడం
అట్లెట్ల అండి అన్ని భాషలు మాట్లాడాలి కదా
యూజ్ లేదండి ఇప్పుడు మాకూ నార్మల్ గా తెలంగాణలో మాకు ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇవే మెయిన్ సో అవే వచ్చు మాకు
రాపియడానికే అండీ ఎల
నేర్చుకుంటామండి క్లాసెస్ కి వెళ్తాము మా ఫ్రెండ్ ఒకముంటది తను నేర్చుకుంటుందంట తమిలు తను వచ్చాక నాకు నేర్పిస్తా అని చెప్పింది నేర్చుకుంటా
ఒచ్చాకా నేర్పిస్తా అంటుందా
తను రోజుకి కొన్ని కొన్ని వార్డ్స్ నేర్చు కొని నాతో చెప్తుంది అంటే ఒక్కోకసారి చెప్తాంది ఇంకా అర్ధం నాకు అర్ధం కాట్లేదు తర్వాత నీకు వచ్చినాక నేను మొత్తం పర్ఫెక్ట్ అయినాక నీకు నేర్పిస్తా అని చెప్పింది
ఆమేకే సక్కగరాదు కదండీ ఆమే మీకు నేర్పిస్తద
రాదండి
నేను నేను డైలీ మాట్లాడుతాను నేను
అవునా
తమిళ్ లోనే మాట్లాడుతాను ఎంపెసరదే ఎంపెసరదే తమిల్ అండి
ఏంటిదండి
ఆ అంకుల్ ఒక్క నిమిషం లైన్ లో ఉండు అంగు ఇక్కడ కుందారం షేర్స్ ఉన్నాయి ఇందా రోనా జరా పైకి
ఆ ఆమె
య అయికిింద చైర్ లో ఉన్నయి పైనా పెట్ట లేవ ఎందుకు రెండు చైర్ అంటా కింద పైకి పెట్టు హలో
ఉమ్ చెప్పండి
ఊ కింద రెండు చైర్ లు ఉన్నాయంట అవి పైన అంకుల్ పైన పెట్టిస్తాడంటా. ఆగు అజయ్ ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పు వాళ్ళ మమ్మీ తోటి. ఉమ్ చెప్పండి హలో. ఇంకేం చేస్తున్నారండి వినిపిస్తుంది.
ఏంలేదండి ఖాళీ.
ఇంటెలిజబుల్ ప్లాన్స్ ఏం లేదండి నార్మల్ ఏనా డైన్.
రేపు ఏమంతా పెద్దగా ప్లాన్స్ ఏమి లేవు రేపు. టెంపుల్ కెళ్ళి. దర్శనం చేసుకొని ఆ కళ్యాణం చూసి రిటర్న్ అవ్వుడే.
అవునా. చూసుకోవాలి కదండి ప్లాన్స్ బయట అటుఇటు తిరిగిరావడానికి.
ఆహ్ ఏం సమ్మరో కదా అండి. ఇంట్లో బంపరు తోలేసి. సరే ఇంట్లో బయటికి వేళ్తే.
ఉమ్ ఆహ్. ఇంకా ఏంటి మరి విశేషాలు.
చెప్పాలి మీరే.
మీరు నార్మల్గా మీ టూత్పేస్ట్ లో ఉప్పుదండి.
లేదండి మాది డాబర్ రెడ్ పేస్ట్ మా దాంట్లో లవంగం ఉంటుంది.
ఓహో పోనీ. మీరు బ్రెష్ ఎన్నిసార్లు చేస్తారండి.
ఒకటే సారి అండి డే మార్నింగ్.
అట్లయితే బ్యాక్టిరియా వస్తది కదాండి.
లేదండి మేము డాబర్ రెడ్ పేస్ట్ వాడతున్నాము కాబట్టి ఎలాంగో అందులో. లైక్ ఆహ్ మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో మాక్ అట్లా ఏం రాదు బ్యాక్టీరియా. ఓకే అండి మరి.
థ్యాంక్ యూ అండి సరే అండి.
అదే అన్ని చూసారంట.